హలో
నమస్తే
ఆ నమస్కారం హలో ఆ నమస్ ఆ వినిపిస్తుందండి
బావున్నారా
ఆ బాగున్నాం మీరు బావున్నారా
అవునండి ఏం చేసిందండి
ఏం లేదండి ఊరినే ఖాళీ గా ఉన్న
రీసెంట్గా మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేశారా
ఆ వెళ్ళానండి
ఏ ప్లేసెస్ కి వెళ్ళారు
పాండిచ్చేరి
ఆ ఏం ఏముంటదండి
అంటే బీచ్కి వెళ్ళాలి చెన్నైలో
ఆ
జస్ట్ నా ఫ్రెండ్స్ తో అలా తిరిగేసి వచ్చాము అంతే ఆ
హ్మ్ ఇంకా ఎలాంటి ప్లేసెస్ అంటే మీకు చాలా ఇష్టం
క్లైమేట్ కూల్ గా ఉండాలి అండ్ ఎక్కువ పీస్ఫుల్ గుండే తావెక్కడైనా ఓకే
క్లైమేట్ కూల్ గా ఉండాలంటే మీరు వింటర్ లో మాత్రమే ఎళ్ళాలండి
ఐ మీన్ సమ్ ప్లేసెస్ సమ్మర్ లో కూడా కూల్ గానే ఉంటాయి కదా
ఏం అండి ఎలాంటి ప్లేసెస్ అండి
లైక్ హిమాలయాస్
ఆ
అలా
కోసం హిమాలయాలకి వెళ్ళాలంటారు
ఉమ్ మీకు ఎలాంటి ప్లేసెస్ అంటే ఇష్టం
దేవస్థానంలో టేకింగ్ ప్లేసెస్ అంటే ఇష్టం ఫస్ట్ దేవుడు ఫస్ట్ దేవస్థా తనాలని దాని తర్వాత టేకింగ్ ప్లేసెస్
హ
ఏం చేసర్ చిన్న చిన్న అడ్డం కూడాలా దాన్ని దాటుకుంటూ అడ్వెంచర్స్ చాలా చూడచ్చు కదా అడ్వెంచరింగ్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం ది
ఉ
ఎక్కడికైనా వెళ్ళారా అలా అడ్వెంచర్స్ చేయడానికి
ఆ ఎక్కడికి
సకలేేశ్వపురాలో
ఉ
ఎట్ట ఏం గుర్తురావట్లే ఒక మౌంటైన్ కి
ఆ
ఆ
అక్కడ చాలా టేకింగ్ ప్లేసెస్ చాలా బాగుంటదిండి చాలా కొండలు రాళ్ళ మధ్యలో వెళ్లాల్సి ఉంటు కొన్నిసార్లు మన పాటలు మనమేఅని క్యారి చేసుకునిలాలి
అంటే ఫస్ ఉండవా అక్కడ
ఆ ఉండలి ఇంకా మౌంటెన్ ఆర్డర్లు ఎలా ఉంటాంది అట్లా ఉంటాయి
ఆ
అక్కడ చాలా రకాల ప్యాంట్స్ ఫ్రూట్స్ దొరుకుతాయి మనం దాంట్లో బెస్ తీసుకొన్ని మనకు యూస్ కూడా చేసుకోవచ్చు ఫుడ్ గా గ్రీనరీ ప్లేసెస్ అంటే కూడా ఇష్టం అండి ప్రశాంతంగా మీరు ఎక్కువగా ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తా
ఆ అవునవును
ఇంకా బాయ్ ఫ్రెండ్స్ తో నే
బయటస్ కా
గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు చేసేకి
అవు
అ హ్మ్
ఇంకా దేవస్థానాలకు వెళ్లాలా మీరు
ఆ నేను దేవుని నమ్మను
అవునా
ఆ
హ్మ్ మీరు కొండల్ పెడుతుంటారాడి
ఆ పెడుతుంటామ్
ఏం వేశారు
ఓమ్ నార్మల్ ఎప్పుడు అయితే మామిడితోటి ఉంది మాకి
హ్మ్
అ ఎర్లీ చెర్ లో నీళ్ళు ఎక్కువ వదిలినప్పుడు పైరు వేస్తుంటాం వరి ఆ సరే ఆ వరేండి
ఎన్ని రోజులు టైం పడుతుందండి వరి
అంటే అవి కొన్ అంటే కొన్ని టైప్స్ ఫోర్ మంత్స్ లో వస్తాయి ఇంకొన్ని సిక్స్ మంత్స్ టైమ్ పడుతుంది
హ్మ్ చేస్తుంటారా మీరు ఫార్మింగ్ లో వెళ్ళి
టే మొత్తం నేనే చేయనా అని చెప్పలేను అంటే డాడీకి హెల్ప్ చేస్తుంటా అందులో
మామిడి చెట్టు ఉంది కదండీ వ ఎలా ఎన్ని రకాల చెట్టులు మామిడి రకాలు మీకు తెలుసు
అవైతే చానా ఉన్నాయండి అవైతే
చానాలో కొన్నిన్నా మాకు చెప్పండి నా తెలియదు తెలుసుకుంటాను ఆ
ఇంకా రాజ్బినిషా టమోటా
ఆ
దు దీపులా
ఏంటి
దూది గోళ అని ఆ కాయ అయితే నాకు చాలా ఇష్టం అండి బస్ స్వీట్ గా ఉంటుంది
అవునా ఎలా ఉంటదండి చూడ్డానికి అది
ఏ జెస్టు టమోటా కంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది ఉంది అంటే కాయీ మామిడికాయ మామూలుగా కొన్ని షేప్స్ ఉంటాయి కానీ అది షేప్ ఏమి టోటల్ రౌండ్ ఉంటుంది
ఆహ్ ఆ
ఇన్ని రకాలు ఉన్నయ్ ఐతే మామిడితో మావిడికాయలు
ఇంకా చానా రకాలు ఉన్నాయండి అన్ని నాకు కూడా తెలిదు
అవునా పికిల్స్ పెడుతుంటారా అండి మీరు
ఆ పెడుతుంటామండి ఆ
ఏ ఫ్రూట్ అంటే బాగా ఇష్టమండి మీకు
ఆహ్ ఫ్రూట్స్ అంటే ఇష్టం అనేం లేదు ఏది ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటుంటాం ఇంకా
అంటే ఫ్రూట్స్ లో ఎక్కువ ఏవి లైక్ చేస్తారు జంక్ ఫుడ్ తింటారా మీరు
జంక్ ఫుడ్ అంటే నాన్ వెజ్ లో తింటా అంతే
హలో
నాన్ వెజ్ అంటే బయట చికెన్ కబాబ్ కాని ఫిష్ ఫ్రై
హ్మ్
అలాంటివన్ని
ఇంకా ఏమేమి ఈ సమ్మర్ వస్తుంది కద అండి దీనికి సీజన్ ఫ్రూట్స్ ఏమన్నా న్న తెలుసా మీకి సీజనల్ ఫ్రూట్స్
అయితే సీజనల్ ఫ్రూట్స్ ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ అవే ఉంటయి మ్యాంగోస్ నేరేడు కాయలు
హు
బ్లాక్ బెర్రీ
ఉ
సపోటా గాని వస్తుంటాయి అండి
వాటర్మీలోన్
ఆ
అఓ వింటర్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో తెలుసా
వింటర్ లో ఏమో తిలియదు అండి
తెలీదా మీకి
ఆ
మీరు వరి వేస్తాము అన్నారు కదా అది ఎక్కడేస్తారండి అంటే వి వింటర్ లో వేస్తారా సమ్మర్ లో వేస్తారా
మామూలుగా వింటర్ కీ సమ్మర్కి మండ్డిలో అే సమ్మార్ రాక ముందు సమ్మార్ మిడిల్ లో అలా అంత క్రాప్ కంప్లీట్ అయిపోతుంది
హ్మ్
అంటే మీరేం ఏమన్నా ఫార్మింగ్ అలా చేస్తు ఉంటారా
మేము కూడా మా సైడ్ వరి వేస్తూ ఉంటామండి
ఆ
హ్మ్
ఇలా వర్షం మీద ఏమన్నా డిపెండ్ అయయా లైక్ బోర్వెల్స్ అలాంటి
చెరువు వచ్చినప్పుడు మాకు నీరు బాగా వస్తుది బోర్లో చెర్లో నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మేము వరి చేస్తామండి
మీక ఎటువంటి ఫ్రూట్స్ అంటే ఇష్టం
నాకు జాముూన్ ఫ అదే నేరేడు పండు అండి చాలా ఇష్టం
ఆ
అ హలో
ఆ
మా మామిడిపల్లిలో బేనీష అంటే తెలుసా
ఆ తెలుసా అండి
ఆ ఫ్రూట్ అంటే చాలా ఇష్టమ అండి
ఎందుకు ఆ ఫ్రూట్ అలా
చాలా స్వీట్గా ఉంటంది కబడ్టి
ఆ
ఆ
దానికంటే వెరైటీ కానీ స్వీట్ గా ఉంటాయి కదా కొన్నిం
నాకు తెలియదండి ఏగుంటాయో సో నేను అదే ప్రిఫర్ చేస్తా మీరు చెప్ప అప్పడి ఏదింటదు నేను తెలుసుకుంటాను
మల్గుగూబ ఉంటది
మల్గుబా ఎలా ఉంటుంది అది
అది రౌండ్ ఉండి దాని పన అన్ని బబుల్స్ మాధర వచ్చింటాయి కాయకి అంటే పర్ఫెక్ట్ రౌండ్ చేయబారు అంత రఫ్ సర్ఫేస్ ఉన్నట్లు ఉంటుంది మీ పైనంతా
ఈసారి ఎక్కడన్న దొరికితే చూస్తాను
సరే
థ్యాంక్స్ అండి మీ మామిడిపల్లెలో చాలా రకాలు మాకు తెలిసి తెలుసుకున్నాను కృతజ్ఞ
ఆ సరే ధన్యవాదములు
ధన్యవాదాలు